ఏం జేస్తున్నావ్
ఏం జేస్తలే నువ్వు బాగున్నావా
బాగున్నా నువ్వు
బానే ఉన్నా
హుహూ ఏం జేస్తలే అక్కడికడా జస్ట్ చూస్తున్నా ఆళ్ళనీళ్ళని బయట బోయే
ఏం పని
ఆ చెప్పాలి మొన్న షాప్ పింకి పోతా చార్మినార్ సైడ్ లైక్ అట్లా పోతా అన్నావ్ గా పోయొ
పోయినా పోయినా షాపింగ్ అంటేనే మనం బోయేది సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ బెస్ట్ బ్రో చెప్పాలంటే
బెస్ట్ ఆ
తక్కువ రేట్లు ఎక్కువ వచ్చేస్తయ్
కోఠి గూడ
కోఠి అదే అదంతా ఒకటే గదా హైదరాబాద్లా ఆడిగిపోవడమే బెస్ట్
ఆ చార్మినార్ ఎక్కినవ మళ్ళ ఎప్పుడన్నా
ఏ ఎక్క ఎక్కలే గాని చూసినా
అదే గదా అసలు సేమ్ పోయినాం దాని చుట్టూ తిరిగం అనుకో కానీ మీదికి ఎక్కడం మాత్రం చేయలే అంత వ
కానీ అచ్చి అడుగు అడుగున ఆరు నాలుగు మీనార్లు ఉంటాయి ప్రతి దగ్గర
ఉమ్
అది ఫేమస్ గదా బ్రో అదొకటి గోల్కొండ ఒకటి బిర్లా మందిర్
చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే ఆ ట్యాంక్ బండ్
అదే సాలార్జీ మ్యూజియమ్
తెలుసు షాపింగ్ అం అంటే ఏమంటారు ఇక్కడ దిల్ సుఖ్ నగర్ల గూడా ఉంటది గదా
ఏమో అబ్బా ఆ మాదీ ఏమో తెలువదు మాదీన బాగుంటది
ఉమ్ మదీనా కోఠి అది ఏమంటరు మనకైతే కోఠి దగ్గర చాలా అసలు మస్తుంటాయి అసలు రీసెంట్ గా మావోళ్ళు బోయిరు అన్నమాట
ఆహా మేము షాపింగ్ మా అక్క పెళ్ళికప్పుడు ఆడనే జేసినాం సికింద్రాబాద్
ఏవైనా సరే మనకి గావాల్సిన ప్రైస్ లో మంచిగా వస్తాయాడా
మంచిగా వస్తయ్ మనం వొద్దని వచ్చేసిన తక్కువ జేసి ఇచ్చేస్తరు పిలిసి మరీ ఇస్తరు
అదే మనం మన లోకల్స్ లా ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి పోయినా వాళ్ళు చెప్పిన రటికి మనం తీసుకోవాలి తప్ప అ అ పైస పెట్టుకొని పోవాలి కరెక్ట్ మనం కానీ మనం బయట అలాంటి స్ట్రీట్ షాపింగ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాదు
అవునూర ఆరు అద మన చార్ బిర్యానీ తిన్నావు ఎప్పుడంగా
బిర్యానీ అంటే నేను వెళ్ళినా గట్ అక్కడ తినలేన అనమాట ఇంకా
అవునా బిర్యానీ టేమస్ బ్రు మన అయిరబ్బా అ తమినడ దగ్గర
కానీ
బిర్యానీి ఇ కొటి చా్
ఆ
ఫేమస్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఆడా ఇ రెడిీ స అప్పుడుేప్పుడే
అవునవునవును
అభ ఫేమస్ హడికా
బాగుంటాయి కదా అవి మట్ ఆ అవి ఇంకా నేనేమి ఇంకా కొండలేదు
సేమ్ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లొ చూసినా అనమాట
ఆ
చాలా మంచిగా వేస్తారు అసలు మనకు నచ్చిన డిజైన్ ఇప్పుడు చెప్పినామ అంటే అది చలా బాగుంటే ట్రై చేయాలి ఈసారి
హైదరాబాద్ సికి్రాబాద్ రెండు జనతా నారాయలు తెలుసా
తెలుసు తెలుసు సికింద్రాబాద్లో కూడా బోనాలు మంచిగా అవుతాయి కదా
ఆ సికిరాబాద్ గోల్కొండ లయితే ఫస్ట్ బోనల్
ఆ
ఆడ వేసినాకనే అన్ని దగ్గర వేస్తారు దెండా కూడా ఆడనే ఎరేస్తాారు అది అసలుయినా ఫసిపోయినా టూ టైమ్స్ అయినా
నేనైతే ఇంతవరకు పోలే
అది ఎంత హైట్ లా ఉంటది మస్తు అనిపిస్తుంది జెండా ఎంత హెయిట్ల ఎగిరే
అవును బోనాలు టైంలో అసలు రిస్క్ అసల అసలు అస్సలా ఆ పోవాలని ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కడ ఏమయ్యే తెలవదు కదా మంచిగా మనం ఒక ప్లేస్ ని చూసినట్టు మంచిగా అనిపిస్తుంది
మంచించి అనిపిస్త
బోనల్ టైమ్ లో అందరు ఉంటారు మనకి దర్శనం మంచిగా జరగదు
సరే గోల్కొండ లో ఆ శబ్దం తెలుసది ఒక దగ్గర క్యాబ్ చేసి వే ఇంకో మూల కొయ్యి మనకి ఏదనో వినిపిస్తుంది
ఈసారి పోయినపుడు ట్రై చేయాలి
ఆ ఇట్లా రూమ్ లెక్కనే ఉంటది కానీ నాలుగు సైడ్లు డోర్ ఓపెన్ ఉంటంది ఒక మూల ఇట్లా పిల్లర్ లెక్క ఉంట్టాదా ఆ మూలాకి పోయి మనం క్జ చేసినాం అనుకో అది ఇంకొక ప్లేస్ తినిపిస్తదంట మేము ఎప్పుడు స్కూల్ నుంచి అయినప్పుడు చేసినాం అవన్నీ ఒక ఆయన ఒక బ్యాస్ ఉంటే ఒక ఆయన ఇప్తడు కద అట్ల అందరకి ఎక్సప్లయిన్ చేస్తా కదా ఆ అట్లా తీసుక అదే చేపిండు అందరికి
హాయ్ మాకు స్కూల్ నుంచి గోల్కొండ ఏం తీసుకోవలేదు జస్ జూ పార్క్ ఉంటదిగా మేమే పెద్ద జంతువులం అంటే మమ్మల్ని జూ పార్కుల పై ఏసిర్రు
అయ్యో
అ అసలు జూ పార్క్ అంటాం గానీ అవిటిని యూస్ చేడేమో కానీ మన కాళ్ళ అయితే మా
మస్తు గుంజుతాయి టెంపుల్స్ మంచి గ అనిపిస్తారు మా హైదరాబాద్ లో
ఆ మా విలేజ్ లో కూడా అమ్మపల్లికి వచ్చినావా ఎప్పుడన్నా
అమ్మ పల్లికి నేను రాలే మా ఫ్రెండ్ కూడా అన్నారు ఆడ ఏదో బాగున్ తదంటరా అమ్మా పల్లిలో
ఆ అది చాలా ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ బాగుంటది ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ చేస్తురు కానీ ఆ ఎట్లా అంటే లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వల్ల ఏమంటారు ఊరు వొళ్ళకే అక్కడ ఎమన్ టరు తీసేస్తారు అనమాట బయట వొళ్ళనే ఎక్కువ గుర్తు ఇస్తరు అన్నమాట మళ్ళ ఇక్కడ కాళీమాత ఉంటది వచ్చినావా
ఫలక్నామా నా
కాదు క ఏమంటారు కోల్కత్తాలో ఉన్న సేమ్ టెంపుల్ ఇక్కడ కవగూడలో ఉంటది కవగూడ ఆన్ అంటే మా ఊర్లోనే నరకుడలోనే ఉంటది ఇన్నావా కోల్కత్తా స్టైల్ లోనే ఉంటది ఆ టేమ్
ఆహా లేదు లేదు మాకి తెలిసి వెబ్ గ్రో మాంకాళీ ఇ బిల్స్ పెద్దమ్మా శిల్పారామ ఫలక్నామా
ప్లైన్స్ లో కూడా బాగుంటా అంట అని
జూబ్లీహిల్స్ యూ పెద్దమ్మ టెంపుల్ కి పోవాలి బ్రో
అసలు నిజంగా ఆ ఫుడ్ అయితే సూపర్ ఉంటది అంట మెయిన్ మనం తినడానికి అయితే బాగుంటదట అసలు ఆడ
అవును బాగుంటార
మా చెల్లెళ్లు కూడా పోయిరన్న మాట బాగుంది మళ్ళీ పోవాలి అనే టర్ ఫేల్లురు ఆళ్ల
యూ ఉషాసారు పోయినావా
హుస్సేన్ సాగర్ ఓలేను
హుస్సేన్ సాగర్ మా మంచి అనిపిస్తది అది బయట ప్లేస్
ఉహు
చూలే ఎప్పుడు
లేదు నేను ఇంక ఎక్కువ ఏం ఎక్కువ సిటీస్ ని చూడలేదు అనమాట జస్ట్ వినడం తప్ పా
లుంబిని పార్క్ ఉంటది హైటెక్ సిటీలో బాగుంటది మల్ల
నేను హైటెక్ సిటీ ఆ రామోజీ ఫిలిమ్ సిటీ ఆన్ అంటే మా పిన్ని వాళ్లది ఏమంటారు నల్గొండ అన్నమాట అట్ సైడ్ నున్ చోతుంటే చూసిన బయటి నుంచి
ఆహా
సుగాన అందలకైతే ఏం బోలేదన్నమాట ఇక ఇట్ల ఇప్పుడు ఇలా
క్యారీ గుట్ట వాన్ వొచ్చి
యాది చెప్పాలా నేను యాదగిరి గుట్ట కూడా పోలేను
అజ ఏంది బ్రో నువ్వు బ్రో నే పొద్దుగల పోయినా
అంటే ఇక ఏమంటారు ఎక్కువ ఎవరు పోదాం ఫ్యాన్ దేని నుంచి అయినా సరే పోదామని ఇక ఆల్ ఆల్ వెళ్తారు అన్నమాట అట్ల
ఉహు
ఇగ అట్లా నాకు నిజంగా చెప్పాలంటే ఏ ప్లేసెస్ ఎక్కువ తెలవదు
ఉహూ
జస్ట్ తెలిసిన కొన్ని కొన్ని ఊ ఈ మా ఊర్లో
ఏంటి నువ్వు ఇది కూడా పోలే నమ్మక్క సారక్క కూడా పోలేవా
సమ్మక సారక్క స్కూల్ నుంచి పోయిన స్కూల్ నుంచి టూర్ ఉం టే సమ్మక్క సారక్క భద్రాచలం ఇది పోయినా కానీ ఆ
ఈడుంది ఏంటి గుర్తొస్తలే బ్రో
ఇవ అయితే స్కూల్ కొ నిజంగా వలా కొమిరెల్లి కూడా ఈ రీసెంట్ టైమ్స్లో మస్తు ఇన్స్టాలో చూస్తున్నాం కదా పోవాలి అనే ఫీల్ వస్తుంది పోలే కొమరల్లికి కూడా నిజం చెప్తున్న
ఏం సామి మేము ఇప్పుడు సంవత్సరం రెండు సార్లు అన్నా పోతాం తెలుసా
అవును ఏమంటారు ఇప్పుడు చాలా పోతారు కదా
ఇంకా పండుగ ఇం ఏడికైనా జాతరకి పోతే మంచిగా అనిపియ్యదు కానీ కొమ్మరెల్లి పోతే మస్త్ అనిపిస్తది బంధాయి పట్ ట్టాలు వేస్తారు బోనాలు చేస్తారు ఏడ పడితే ఆడ ఒగ్గోళ్ళు ఎట్ల మంచి గ అనిపిస్తా నాకు ఆ సౌండ్ ఇష్టం చూడు
అసలు అది పీస్ అసలు ఒక టైప్ ఆఫ్ పీస్ ఉంటది అట్లా పోతే కదా చూ ఈసారి చూడాలి కానీ నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఇట్లా వన్ డేలా పోయి వస్తున్నారు కూడా
పోయి వస్తున్నారా అనమాట మా వోళ్ళు కూడా పోయినారు రీసెంట్ గా వేరే ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ అయి తే ఇంకేం అంటలేరు అండ్ ఇంకా చెప్పాలంటే అసలు అంత లాంగ్ టూర్స్ అంటే అరే నేను రాను నేను రాను అంటారు అది వన్ డే టూ డే అయినా సరే
పర్హు
ఆ అది ప్రాబ్లమ్ మేనే ఉ ఊ ఆ ఫ్యామిలీతోని
కానీ మన హైదరాబాద్ ఉన్న ప్లేస్ ను వేరే దగ్గర ఎక్కువండదు తెలుసా అది ఏం ఉండయి
మనం ఎన్న ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్కి వస్తే ఎన్నో చూడొచ్చు
ఎన్ని చూడొచ్చు అంటే మస్తు చూడొచ్చు
టెంపుల్స్ మళ్ళీ మంచి మంచి
ప్లేసెస్ జూ పార్కులు
అన్నా ఇంకా ఇప్పుడు కొత్త కొత్త కూడా కొన్ని కొన్ని ఇంకా కొత్తవి స్టార్ట్ చేస్తున్నారు కదా
చేస్తుర్రు
ఇంకా అ ఔట్ సైడ్ వాళ్ళకి వచ్చినప్పుడు అ లేదు ఇంగ లేదు
అది బీ ఫేమస్ ఏ
ఉహూ మా సైడ్ అయితే సిద్దులు గుట్టి విన్నావా
ఫేమస్ ఏ
ఆహా సిద్ధులగుట్ట అని శివాలయం అంటే నువ్వు ఇట్స్ శంషాబాద్ ఏరియా ఇంకా ఇక్కడ లోకల్ ఏరియాస్ తెలివదు అను కుంటా సిద్దుల్ గుట్ట గు ఆ ఆ సిద్దులు గుట్ట కూడా చాలా మంది వస్తారు కానీ ఏమంటారు నేను అన్న చూడు ఇప్పుడు కోల్కతా కాళీమాత అని అసలు బొచ్చడు మంది అసలు తెస రోజుకు దసరా టైం అయితే సూపర్ అయితే
దసరా అంటేనే టెంపుస్
ఆ ఎక్కువ ఈ మార్వాడి వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళు మస్తుొస్తారు గుడికి ఇటు సైడ్ కానీ ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎతుందంటే మన సైడ్ ఇప్పుడు మీ సైడ్ న్న దగ్గర ప్లేసెస్ మంచి మంచి ప్లేసెస్ కి మీరు పోరు ఇంత దూరంక వెళ్ళి ఆ ఇంత దూరక వెళ్ళామ మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అట్లా ఇప్పుడు ఆ ఇప్పుడు మొత్తం అట్లే నడుస్తుంది కానీ ఇట్ సైడ్ అయితే అసలు అమ్మపల్లి జాతర అప్పుడు అయితే అసలు ఎంత రోడ్స్ బ్లాక్ అయిపోతాయింది తెలుసా
అవును
ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ పెద్ద అయింది అనుకో రోడ్ కానీ ఇంకా చూడాలి ఈసారి ఇంకా మస్తు ప్లేసెస్ కూడా ట్రై చెయ్యాలి రా
సరే మల
సరే మళా మస్తు ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం
తెలుసుకున్నాం ఇంకా తెలుసుకుందాం
ఆ ఇంకా తెలుసుకుందాం ఇంకా రాడానికి కూడా ట్రై చేద్దాం మ్మ్ బాయ్
బాయ్ బాయ్
ఉమ్